హలో హలో
ఏం చేస్త్ హయ్ ఏం చేస్తున్నావు
మీరేం చేస్తారు
ఏం లేదు ఖాళీగానే వున్నా
ఊ అయిపోయిన పా ఇంకా లేదు
ఉహూ ఏం కర్రీ వండారు వంట అయింది ఆహా చాపల
ఆ మీది
మాది టొమాటో
టమోటోనా
హా
తిన్లే మరి ఇంకా
లేదు ఇప్పుడు తిన్నామని వెళ్ళొస్తుంది ఈ ఒక్క కాల్ అయిపోయినంక తిందామని ఆగిన
హా
హా
ఏం చేస్తారు మమ్మీ డాడీ ఇట్లా
ఏం లేదు మమ్మీ ఫోన్ జుస్తుంది
హ్మ్ ఎప్పుడు కాలేజ్ స్టార్ట్ ఎప్పుడు
ఒక ఎగ్జామ్ ఉంది అది రాస్తే ఆ తర్వాత తెలుస్తది ఇగ
హ్మ్ అంటె ఇంక ఎంత టైముంది
ఇంకా ఎగ్జామ్ ఎగ్జామ్ డేటే రాలేదు ఆ కాలేజ్ వో అక్టోబర్ నవంబర్ లో స్టార్ట్ అవుతది అనుకుంటా మేబి
ఎక్కడ
హైద్రబాద్ ఎ ఓ
ఆ సరే సరే మరి కాలేజీ ఇట్లంత తమంచిగా చూసుకున్నరా
హ చూసిన ఒక యూనివర్సిటీ మంచిది మొత్తం మన్న
అట్లున్నరా
అందులోనే జాయిన్ అవుతుంది మిగతా ఫ్రెండ్స్ గురించి తెలీదు మ మన రాస్ చం లోనే అది టాప్ యూనివర్సిటీ
ఆ--హా సరే సరే అంటే ఏం తీసుకుంటన్నవ్
ఎంఏ తెలుగు
ఏం ఏ తెలుగా ఆయన ఏం సబ్జెక్ట్స్ ఉంట
తెలుగు ఎ మొత్తం
మొత్తం తెలుగే నా
హ
ఎందుకు తర్వాత ఇవి ఏం జేయడానికి ఇ తెలుగు తీసుకునుడు
ఇ గవర్నమెంట్ లెక్చరర్స్ కి ప్రొఫెసర్స్ కి ట్రై చేయొచ్చు తెలుగుకి ఎక్కువ కాంపిటీషన్ ఉండదు గదా అందరూ మెయిన్ సబ్జెక్ట్సే జేస్తరు
హ్మ్
నాక్ కొంచెం ఈజీగా జాబ్ వచ్చేస్తదని దాంట్లో జుస్తున్న
మ్ హు సరే సరే
ఇందులో ఒకవేళ ఐటీ కంపెనీకి వెళ్ళాలంటే గుడా ట్రాన్స్లేటర్స్ గ జాబ్స్ ఈజీగా దొరుకుతాయి
మ్మ్ హ్మ్
సాఫ్ట్వేర్ కంపెనీస్లో సో అట్లా అనుకుంటున్నా కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కదా సో చేసేయి వచ్చు ఈసీ అని
ఆ ఇక్కడ నుంచి ఒకరు ఎస్తారు మీ ఫ్రెండు
ఆ అంటే అందరూ మాక్సిమం అట్టే వెళ్తారు ఆ ఊరికే కానీ కాలేజ్ అదే వస్తుందో వేరేది వస్తదో తెలిదు
హ్మ్ ఇంకా మీ అన్నీ ఇట్లా స్టడీ ఏం చేస్తాండు
మా అన్నయ్యది పీజి ఏ అయిపోతుంది ఈ ఇయర్ లాస్ట్ అవుతది హా మార్నింగ్ ఎన్ని కాల్స్ ఇంకా స్పెషల్ ఇవాళ ఏం లేదు
మ్మ్
మే బి అన్ని కాల్స్ అయిపోయినాయి మొత్తం
ఓన్లీ వన్ కాల్
ఆషా
థర్టీ కాల్స్ అని వెటిరు
అవును ఇవి అయిపోతే మళ్ళీ వస్తా ఉంటాయి కాల్స్ కంటిన్యూస్గా
ఆ హా
మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి త్రీ ఫోర్ డేస్ లో కంప్లీట్ చేస్తే బెటర్ మళ్ళీ తర్వాత టైం అయిపోతది
మ్మ్ హ్మ్ దీని గురించి మాట్లాడొదు అని పెట్టిరుగా ఇందాక
ఏం కాదు
హా
తీయట్లేదు కదా పేరు సో పర్లేదు
ఆహా అదే మరే అప్పుడు పో
కౌంట్ కాదు వేరే మనం నార్మల్ గా మాట్లాడుతున్నాం కదా పర్లేదు
మ్మ్ హ్మ్ సరే సరే అప్పుడు ఫోన్ చేస్తే బలే మాట్లాడింది
ఆహా
ఆ విన్నావా ఏ వాడగను ఏం జాయిన్ అర్ధం కాల ఎంత మంది పిల్లలు ఎంతమంది మీ పెళ్లి ఎప్పుడు అయింది ఆ మీరు ఏం చెప్పతారు నా నీ అడిగిన్న అన్ని
మాకప్పుడు మా అన్నయ వీడియో కాల్ చేసిండు మా మమ్మీ నార్మల్ గా పెద్దమ్మతోటి మాట్లాడతా అని అన్నది దానికి ఏ నేను మాట్లాడ నేను మాట్లాడ ఆ కాల్స్ వదు ఏమ వద్దు అని చెప్తుంది
ఎవరు చెపిరు అ
మా మమ్మీ నార్మల్ గా పెద్దమ్మకి మాట్లాడతా అని అన్నది అంటే ఏం వొద్దు ఏమొద్దు నేను నా కాల్స్ మాట్లాడా నేం మాట్లా ఇలాడ నమ్మా అనుకుంటా అంటుంది
మాట్లాడంది పెళ్లై ఎన్ని సంవత్సరాలు అయింది. ఆమెకి ఎంత మంది పిల్లలూ ఏం చేత్తార్రు మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంట్ టరూ ఆ మీదెక్కడా మీక్ ఎంత మంది అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు. వాళ్ళ పిల్లల్ ఎంత మందీ వాళ్ళు ఏం చేత్తరూ.
స
ఆని అన్ని అడిగిన అన్ని అడుగుతే అన్నీ చెప్పిందీ. ఆ అవును ఇఓ ఒకకో ఒక బిడ్డా ఒక కొడుకూ వాళ్ళ అన్నకు తమ్మునికీ. ఇద్దర్ తమ్ముళ్ళకనీ చెప్పింది అన్ని. మరీ ఇద్ద మరీ ఒక కొడుకు ఒక బిడ్డైయితే మరి మీకు ఏ కొడలు ఇష్ట్ ష్టం చిన్న కోడలు ఇష్టమా పెద్ద కోడలు ఇష్టమా అని అడిగినా. ఆ అడుగుతే లే ఇద్దరిష్ట్ ష్టమే అన్నది అట్ల ఎట్లా అంటే లే ఇద్దరు ఇష్టమే. ఇగ పెద్దామ్మే కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకంటే మేమ్ మా ఇంట్లోకి వత్తది గదా అని అన్నది.
ట్లే అళ్ళు
ఆ అన్నది అంటే ఎందుకు పెద్దామేనా చిన్నామే లేదా అంటే. ఆ లేదు ఇద్దరు ఒప్పుకుంటే ఇద్దరు అత్తరూ అని అంటాందిగా.
అబ్బో
పొద్దున్నే పొతరటా వాళ్ళు పనికీ.
హా
టిఫిన్ బాక్సు తీసుకెళ్తరా ఇంటికి అత్తరా అని అడిగినా.
హా మంచిగ మాట్లాడినట్టు ఉన్నారు. పది నిమిషాలు.
ఏం మంచిగా ఎక్కడ పేరు ఇజ్జత్తు కానీ అప్ ప్పటికే మాట్లాడింది వాళ్ళ అక్ వాళ్ళ అక్కోళ్ళది ఊరని చెప్పింది ఒక ఊరని.
ఆహా
ఆ వాళ్ళ అక్కోళది ఓ ఊరు అని చెప్పిందీ ఇంకా మా షెళ్ళోలదని చెప్ప వోయిం
ఆహా
ఆ
అందుకే ఎక్కడా పేర్లు జెప్పేస్తదని నువ్. ఉవ్వే అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా అడిగుతూ వచ్చేశినవా.
ఆ అక్కడనే కట్ జేశేశింది అది.
ఆహా
హ్మూ
ఇంకేం చేస్తున్నారు మీ పిల్లలు.
ఏమున్నది పిల్లలు ఆటలు ఆడుతార్రు కొట్టుకుంటార్రు.
ఆహా
హ్మూ అక్కా
తిన్నరా వాళ్ళు.
లేదు ఇంకా తింటరు. ఎయిట్ అయిపోయినంక తింటరూ. టెన్ అయినంక పడుకుంట టెన్ థర్టీ వరకు.
ఆహా మార్నింగ్ ఎన్నిటికి లేస్తరు మళ్ళీ.
మార్నింగ్ ఎయిట్ అయిపోతది.
ఆహా
ఊ ఈ మార్నింగ్ రొటెషన్
ఏంటి
ఇది మార్నింగ్ ఎప్పు కోలి మీరు ఎప్పుడు లెత్తరు ఏం చేత్తవ్ ఫోన్ ఒత్తందా ఇంకా
అట్ల లేస్తా
ఊ
సెవెన్ థర్టీకట్లా లేసి బ్రష్ చేసి ఇల్లు ఊడుస్తా తర్వాత ఆ ఈ హాలిడేస్ వచ్చినా కాంచి మా మమ్మీ అదొక పని చేపిస్తుంది మార్నింగ్ డైలీ
ఆ
ఇల్లు ఒకటి ఉర్చేసి స్నానం చేసేసి మళ్ళీ కూర్చుంటే టీవీ చూస్తా ఫోన్ చూస్తా
ఉ
అట్లట్ల అయిపోతది మధ్యానం కొంచెం తినేసి మళ్ళీ టీవి చూస్తా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం
ఎందుకు వంట యేసుడు గిట్ల ఏం లేదా వాటిలలకి పోవ వంట యేసుడుకు వాటి వీటికి
కి మొన్న వారం రోజుల ముందు ఒకటి చేస్న మళ్ళీ ఇప్పుడైతే ఏం లేదు ఆ తిన్నది చాలా బాగుంది
ఊ
మా మమ్మీ కంటే బా వండినా అని చెప్పింది
ఆ ఇంకా స్పెషల్ ఏమన్నా ఐటెమ్స్ ఏవ ఏమి
ఆ ఇంట్రెస్టే వస్తలే అసలు కుకింగ్ మీదికి
దేని మీదకి వత్తాంది మరి
హాలిడేస్ కదా ఖాళీగా కూర్చోవాలానీ ఉంది
ఊ నువ్వలా కాలిగా కూర్చుని రేపు కాలేజీ పోతే ఎట్ల మరి అడ కాలీగా గూర్చోపెడతార
కాలేజ్ లొ ఐతే అలవాటు అయిపోతది హాలిడేస్ ఇచ్చింది ఎంజాయ్ చేయడం కోసం కదా
ఆ అంతె రా సరే సరే ఉ ఇప్పుడు తింటరు ఇప్పుడు డిన్నరు ఎప్పుడు ఎత్తవ్
ఇప్పుడు తినేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ ఆగి
అంతేనా తిన్న వెంటనే పడుకంట్ర ఇంకా టైమ్ పడుతదా
మేము కూడా టెన్ టెన్ థర్టీ అవుతది పడుకునే సర్ కి
ఉహు
హ
సరే స
బాయ్
బాయ్